ఉమ్ అమ్మ్ ఆ ఇనపడుతుంది మేడం బాగున్నారా
ఆ బాగున్న మీరు బాగున్నరా
ఆ బాగున్నాను నేను కూడ ఇంకా మేడమ్ ఈ రోజు మీరు టిఫిన్ ఏం చేశారు మేడం
ఇడ్లీ
ఇడ్లీ చేశారా మేడం నేనా మేడం మా ఇంట్లో దోశ చేశారు మేడం మా ఇంట్లో
అను
ఊ మేడం ఇడ్లీ ఎలా చేస్తారు కొంచెం చెప్తారా నాకు
ఇడ్లీ నా నాకేం మా మమ్మీ చేసింది
మీ మమ్మీ చేసిందా మేడం
ఆ పిండి నానబెట్టి రుబ్బి
ఊ
ఊహూ అలా చేస్తారా మేడం అది ఊహు మేడం దోషె తెలుసా మరి
ఆ దోశెలు కూడా అంతే కదా సేమ్ అట్లనే పిండి పెనం మీద ఏసి చేయాలి కదా
ఊ అయితే మేడం మీరు దీనితోని చట్నీ అది ఏది చేస్తారు మేడం మీరు షిట్లీతోనే ఏ చట్నీ చేశారు పల్లీ చట్నీ చేశారా పుట్నాలు చట్నీ చే
పల్లీ చట్నీ పల్లీ చట్నీ మీరు
మేమా మేడం ఆలూ చేసా
ఆకే దోశెలకు బావుంటాది ఆలూ
ఆ ఆలూ ఫ్రై చేశారు చాలా బాగున్నది మేడం ఆలూ ఆలూ ఫ్రై తోనే తింటాను మేడం
ఆవునా
దోశెలుతో ఆలూ ఫ్రై తోనే బాగుంటది ఆలూ ఫ్రై తోనే ఇంకా దోశ ఏసిన తర్వా త ఏం చేస్తా అంటే మేడం నేను మా మమ్మీకి ఆనియన్ ఉంటాయి కదా మేడం
ఆ
అనియన్ ‌ని కోసి దాని మీద ఏసి టమాటలు ఉంటాయి కదా మేడం టమాటా చిన్న చిన్న ముక్కలు కట్ చేేసి టమాటోస్ ఆనియన్ దాని మీద ఏసి ఒక ఐదు నిమిషాలు మళ్ళా ఇట్లా తిడి తింపే వరకు ఉంటుతా మేడం ఇటు అయ్యేవరకి దోష
ఆ
అలా చేసి కూడా తీసి తర్వాత మీరు అ ఆలూ తింటే చాలా బాగుంటుంది మేడం
అవును బావుంటది ఆలూ తోని కూడా
తిన్నరా మేడం ఇలా ఊ ఊ తిన్నరా మేడం ఇట్లా ఆనియన్ ఏసి టమాటాలు ఏసి మీరు
ఆహా అట్లా తినలేదు కానీ ఆలూ ఫ్రైతోని తిన్నా
ఊ లేదు ఎమ్టీ దోశ కాదు మేడం అంటే దోశె ఉంటది కదా మనం దోశె పెనం మీద ఏస్తాం కదా ఏసిన తర్వాత ఆనియన్‌ అన్నీ కోసి దాని మీదనే ఏసేయాలి మనం పెనం మీద ఏసినాం కదా దోశ దానిపైననే ఏసేయాలి ఏసేసి దాని పైన కొన్ని టమాటలు వేసేసా కొన్ని చిన్న చిన్న కట్‌ చేసి కొన్ని ఒక ఐదు ఆరు ఏడు ఎనిమిది ఇట్లా ముక్కలు చేసి ఏసేయాలి తర్వాత దాన్ని సగంల తింపేసి మళ్ళ ఒక ఐదు నిమిషాలు ఇట్లా ఉం వేడెక్కేలా చూడాలె తర్వాత తీసేయాలె అప్పుడు తరువాత అయిన తర్వాత దోశ కంప్లీట్ అయిన తర్వాత మీరే చట్నీతోనే తిన్నా బాగుంటది మేబీ ఆలూతోను తిన్నా కూడా బాగుంటది
ఊ హా నేను అది ఎప్పుడూ ట్రై చెయ్యలే నార్మల్ ప్లెయిన్ దోశనే తిన్
ఒకసారి ట్రై చేయండి ఒకసారి నేను చెప్పింది కూడా చాలా బాగుంటది మేడం అది
హా
ఊ ఇంకా మేడం మధ్యానం మరి మధ్యానం ఏం తిన్నారు మేడం మీరు
వంకాయ టమాటా కూర మీరు
వంకాయ టమాటా నా మేడం నేనా మేడం ఉ టమాటా కూరనే చేశారు మా మమ్మీ కూడా మిల్మి టమాట జేశారు ఉమ్ టమాట మిల్‌కరబ్ చాలా బాగుంటది మేడం
ఆ అవును మిల్ మేకర్ కూర గూడా బాగుంటది ఉట్టి మిల్ మేకర్ గూడా బాగుంటది
ఉమ్ అంటే ఉట్టియి అంటే మేడమ్ ఎలా అంటే ఉట్టిగా ఏదైనా ఉల్లిగడ్డలనా
ఆ ఉల్లిగడ్డలు యేషి టమాట వేయకుండా
అది మొత్తం ఫ్రై అయిపోతదిగా మేడం మొత్తం మిల్ మేకర్కి ఇట్లా తాకి ఉంటది మొత్తం ఉల్లిగడ్డలు మేబీ టమాటలు అయితే కొంచెం వదిలేసి ఉంటది మిల్ మె కర్ సపరేట్ ఉంటది టమాటా సపరేట్ ఉంటది మేబీ
అవును అవును గ్రేవీ గ్రేవీ లా ఉంటది కలపడానికి
ఇలా కల్పడానికి గూడా మంచి గుంటది మిల్ మికర్ గూడా అనేది కొం తే మళ్ళ వేరే సపరేట్ కనబడతది దాంట్లో
ఆ కానీ నాకు ఇట్లనే ఉల్లిగడ్డలేసి ఫ్రై లాగా జేస్తనే ఇష్టం
ఉమ్ మేబీ నేనైతే ఎక్కువ ఇట్లా టమాటాలనే చేయ్యంటాను ఎందుక టమాటాల సపరేట్ గనపడతది అది ఉల్లిగడ్డలనే ఎదంటే మేడం అది మొత్తం దగ్గర అయిపోతది మొత్తానికి
ఆ అవును
ఫ్రై అయితది గదా ఫ్రై కాంగనే ఏందంటే మిల్‌మిక్కర్‌కి ఆనియన్ అనేది మొత్తం దగ్గరికి దీసుకుంటది దాని పట్ కొని ఉంటాయి మొత్తం
ఆ అవును నాకు ఆనియన్ ఇష్టం అందుకని ఆనియన్ ఇష్టం అందుకని ఎక్కువ ఆనియన్ తోనే జేపిచ్చుకుంటాం
అయితే ఆనియన్ తోని కోడిగుడ్ కూర గూడా చాలా బాగుంటది మేడం
ఆ అవును చాలా బాగుంటది నాకు ఇష్టం
కోడిగుడ్ల కూర చేసి దానికి కోడిగుడ్లు పలగొట్టి చేసి రొట్టెలతో తింటే చాలా బాగుంటది మేడమ్ మార్నింగ్ టైమ్ లో అయితేనే బ్రేక్ఫాస్ట్ ల చాలా పని జేస్తది
పూరి గూడా బాగుంటది
దీంట్లోనా మేడం టమాటోలో పూరి ఇట్ల దీంట్లోనా మేడం కోడిగుడ్ల కూరకా కర్రీ ఎక్కువడ్రుతయ్యా ఉమ్ అవునా ఎప్పుడు తినలేదు మేడం
ఆ బాగుంటది ఫ్రా అది ఆలుగడ్డ ఫ్రై కూడా బాగుంటది
ఆ ఆలుగడ్డ ఫ్రై దీనితోనే దిన్నాను మేడం రోటితోనే దిన్నాను పూరి తోని గూడ తిన్నాను మేడం పూరితోని ఉమ్ పూరితోనంటే ఇగ మనం చికెన్ మటన్ అవేస్తే చాలా బాగుంటయ్
అవును
ఉమ్ చీయ చికెన్ దెచ్చినప్పుడు ఇగ పూరీలు అప్పుడు జేసినప్పుడు అవి దాంతోనే తింటేనే బాగా మజా వస్తాయి మేడం తినే అందుకు గూడా తిన్నట్టు గూడ సాటిస్ఫాక్షన్ అయితది పూరీలు
అవును
అయితే ఈ సారి మేడం మరి మీరు ఈ మామిడికాయలు తిన్నారా మేడం మామిడి కాయల సీజన్ ల
ఆహా ఆ తక్కువ మొన్న మా మామయ్య వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు తెచ్చి తిన్నమ క్కడ ఊర్లో పల్లెటూర్లో
ఉమ్ ఊ
సిటీలో ఎక్కువ దొరకవుగదా
అయినా సిటీలో దొకుతయి కానీ తక్కువ రైస్లు దొకుతాయి కానీ మనడం ఇంకా మన ఏరియాలోనే కొంచెం ఎక్కువ రేట్ ఉంటుది కానీ సిటీలో తక్కువ ఉంటయి కదా హైదరాబాద్ లో ఎన్ని టైమ్ దొరుకుతయి అండి ఊ ఊ మేబి ఎంత మేడ అవును మేడం లేట్ ఈ ఎయిటీ రూపీస్ ఇక్కడ వన్ వన్ ట్వంటీ వన్ థర్టీ ఇట్లా వన్ అండ్ హాఫ్ కేజీ ఇస్తున్నారు
కానీ టేస్ట్ ఏం బాగోవ్ ఊళ్ళలో ఉన్నవి అట్లాగ ఉండదు
హుమ్మ్ ఉహూ తోతాపురి ఇంకా చాలా బాగుంటుంది మేడమ్
అవునా
మేబీ చార్మీినార్క్డ వెళ్ళినప్పుడు అక్కడ కోసి ఇస్తారు చూడండి మేడమ్ ఉప్పు కర కారంకలిపి ఇక్కడ తినేద్దాం పొడుగుగా ఉంటే కోసి ఇచ్చి చార్మీనర్ కాడ తింటే చాలా బాగా అనిపిస్తుంది మేడం అది
అవునవును బాగుంటాయి ఫుల్లగా ఉంటాయి కదా అవి
పుల్లగుంటాయ్ కొంచెం
ఆ ఆ వెళ్ళం వెళ్ళ మీరు పోయివచ్చర చార్న్నారుకి
ఆ వెళ్ళాను మేడమ్ ఇంకా మేడమ్ చార్మినార్ దగ్గర మీరు ఏం టేస్ట్ చేశారు మీరు అక్కడ ఇంకా హోటల్స్లో నిమ్రా హో చుట్టదన్ని ఉంటుది ఒకటి ఎన్కాసెట్ చార్మినార్కి
అవునా నేను అక్కడ ఏం ట్రై చేయలే స్ట్రీట్ పానీపూరి సమోసా తాగేది ఇంట్లోనే
లేదు మేడమ్ నిమ్రా హోటల్ అని చార్మినార్ మీరు ముగటిటుడి ముండి వెనక నుండి వెనకాల సైడ్ వెళ్ళాలి మేడం వెనకాల సైడ్ వెళ్ళి మక్కా మస్జిద్ ఉంటాయి చూడండి మేడం
ఆ మక్క మసీద్ తెలుసు
ముందుంది రైట్ సైడ్ లోనే దానికి రైట్ సైడ్ లోనే ఒకటి ఉంట ఉంది నిమ్రా హోటల్ అని ఉంటది దానికి కేటిఆర్ సార్ కూడా మన్న వెళ్ళారు రీసెంట్లీ అక్కడ మనం టీ తోని బన్ ఇస్తాడు
ఆ
చాలా బాగుంటది మేడం మస్క్ బన్నని ఇస్తాడు ఆ మేడం నేను తిన్నాను మేడంమ్ మస్క్ బన్నని ఇస్తాడు ఒకటి ఒకటి తింటే సరిపోతుంది మేడం కడపులు నిండిపోతుంది మంచిగా ఉంటుంది మేడం
నేను ఎప్పుడు చూడలేదు ఎప్పుడైనా వెళ్తే చూస్తాను
ఎప్పుడైనా వెళ్తే చూడండి రైట్ సైడ్ లో ఉంటది అక్కడైతే లేట్ సైడ్లా ఇటు మత్తం బుర్కాలు గిర్కాల్ అమ్మిన ఆ తర్వాత కొంచం ముంగడా మేడం అక్కడ ఏముంటందింటే ఒకటి ఐస్ క్రీమ్ ఉంటుంది మేడం కుండలు వేసిస్తాడు
అవు
అది వన్ థర్టీ యా వన్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది మేడమ్ దాంట్లో అన్ని ఫ్రూట్స్ వేసి ఐస్ క్రీమ్ వేసి ఇస్తాడు మేడం ఏం టేస్ట్ ఉంటదటే చాలా టేస్ట్ ఉంటది మేడమ్ అక్కడ నేను ప్రతిసారి హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఈ రెండు ట్రై చేసేస్తాను చార్మీనార్కి వెళ్ళినప్పుడు అయితే మస్కాబన్ తినేస్తా ఈ ఆఐస్క్రీమ్ కుండది తినేస్తా మేడమ్
ఇక్కడనే ఉంటగానీ వెళ్తాగాని ఏం ట్రై చేయను ఎక్కువ
అయితే ఒకసారి మీరు వెళ్ళినప్పుడు ఈ రెండు ట్రై చేయండి మేడం మీరు వద్లానే వద్లారు తర్వాత నెక్స్ట్ సారి చూడ్డానికి వెళ్ళినప్పుడు మీరు
ఈ సారిం ఇంకా ట్రై చేస్తా
అ ఈసారి వెళ్ళినప్పుడు ట్రై చెయ్యడి మేడం చాలా బాగుంటది ఇంక మధ్య ఇ మేడం మరి ఏమన్న ఈ మధ్యల షాపింగ్ గిపింగ్ ఏమన్నా చేశారా
ఆ మొన్ననే మా మామయ్య వాళ్ళు ఇంట్ కొత్తిఇల్లు కడితే దానికోసం ఎళ్ళినం షాపింగ్ కి
ఎక్కడ వెళ్ళారు మేడం షాపింగ్కి
ఇక్కన్నే చార్మినార్ ఏది హైదరాబాద్ లోనే పోయినా
ము ఎల్లీ ఎన్ని డ్రెసులు తీసుకున్నారు మేడం మరి మీరు
నేను రెండు తీసుకున్నా అక్క ఒకటి ఆ అత్తయ్యా వాళ్ళకు కూతురు వాళ్ళందరు తీసుకున్నారు.
ఊ మరి ఎంత అయింది మేడం మీ కాస్ట్ ఎంత అయింది మీ రెండు డ్రెస్సులకు
అయింది త్రీ థౌజండ్ ఏమో అయినట్టుంది.
రెండు క మేడం
ఆ రెండిటికి
ఊ.. ఉ.. ఊ ఉ ఊ బాగుంటాయి గదా మేడం అక్కడ హైదరాబాద్ లో చానమంది మేము గూడ మ్యారేజ్ ల మేము గూడ మ్యారేజ్ కి మ్యారేజ్ల్ల అక్కన్నె చార్మినార్ అచ్చే చేర్చుకుంటాం. మా మమ్మీ సిస్టర్ వాళ్ళ వీళ్ళకి కావాలున్నా!
అవును బావుంటాయి ఇక్కడ
మ్ నేను గుడా మొన్న అట్లా మా అమ్మా మా తమ్ముని మ్యారేజ్ ఉంటయితే కసిన్ బ్రద్దర్ది అక్కడనే చార్మినార్ కన్న ముంగట తీసుకున్నాను మేడం కోర్ట్ గూడ అక్కడనే కుట్టిచ్చాను. చాలా బాగ కుట్టాడు.
మాక్క పెళ్లి గూడ ఇక్కన్నె తీసుకున్నం.
మేడం
మా అక్క మ్యారేజ్ కు గూడ ఇక్కడనే చేసినం షాప్ షాపింగ్
ఊ నేను మా కసిన్ బ్రదర్ కి మా మమ్మీ మా సిస్టర్ వాళ్ళు అచ్చారు. వాళ్ళు గూడ అక్కడనే చార్మీన్ కాన్నే చీరలు తీసుకున్నారు డ్రెస్సులు తీసుకున్నారు ఇగ నేను గుడా ఒక కోట్ తీసుకున్నాను ఒక షర్వాని కుట్టించాను మేడం
అ మీ దాంట్లో పెళ్ళిళ్ బాగ చేస్తారు గదా
అవును మేడం పేల్లిళ్లు బాగా చేస్తారు ఇంకా కాస్ట్ గూడ బాగా అయితది మేడం
అవునా బిర్యానీనే బెడతరు కదా ముస్లిం పెళ్ళిలలా
అవును మేడమ్ బిర్యానే ఉంటది మేడమ్ బిర్యానీ హరీస్ ఉంటది ఫస్ట్ హరిస్ తో పాటు మరి బిర్యానీ ఉంటది, రెడ్ చికెన్ ఉంటది, గ్రీన్ చికెన్ ఉంటది. రుమాల్ రోడ్ ఉంటయి కద్దు కీరు ఉంటది. మేడం ఇగ నార్మల్ నార్మల్ పెండ్లి ఏదైనా జేశిన కాని బిర్యానీ కద్దు కీరీ లేకుంటే డబల్ కమీట పెడతరు మేడం ఇగ లేని బడ్జెట్ లేకు బడ్జెట్ లేని వారు
ఉ
ఈ రెండైతే కంపల్సరీ మేడం డబల్ కమిట లేయకుంటే కద్దు కీర్
మా దాంట్లో అట్లేముండదు చికెన్ కూర మటను అవ్వే ఒండుతరు భగార
ఉండు దనింకేందట ఇంకా ఊ అవి ఉండయి ఇంగ అయినా ఇంకేందంట మేడం అది పఫ్ భాఫ్ట్స్ ఉంటది మీ దాంట్లో ఐతే ఎక్కువ
ఆ.. ఆ
బఫ్ బఫ్ సిస్టమ్ ఎక్కువ ఉంటంది మేడం మీదాంట్ల
ఆ
ఊ బఫ్ సిస్టమే కొంచెం ఇగ అందరి అంటే జెంట్సు లేడీస్ అనేది సపరేట్ గా కొంతమంది సపరేట్ పెడతారు కొంతమంది సపరేట్ పెట్టరు దాంట్లోనే లైన్
మా దాంట్లో సపరేట్ ఏమి ఉండదు కలిసే పెడతారు
అదే కలిసే పెడతారు కలిసి పెట్టేసరికి ఒకలెనుక ఒకల్ నిలబడి ఉండాలె
ఆ అవు
ఊ అది ఇంకా ఏందంటే మనం కొంచెం మంచిగా డ్రెస్ చేసుకుని వెళ్ళినా గాని మనం ఒకసే ఒకసారి మనం మన డైన్లో నే ఉంటాడు వా ఏసుకునోడు ఏం చేస్తాడు ఆ ప్లేట్ తోనే వచ్చి మెల్లంగా తాకేస్తాడు అది మరకనే
మా దాంట్లో అట్లేం నిల్చోని తినడం ఏం ఉండదు కింద చైర్స్ ఏసి కూర్చోబెడతారు
ఊ ఊ
మీ దాంట్లో రౌండ్గా కూర్చుంటారు కదా
ఆ రౌండ్ గా టే టేబుల్ మీదనే కూర్చోబడతారు అందరు లేేసిన తరాత మళ్ళ కూర్చోబెట్టి తినిపిస్తారు మ మా దాంట్లో అయితే లేదు నేను కూడా మా ఫ్రెండ్స్ దాంట్లో వెళ్ళి వెళ్ళానైతే బఫ్ సిస్టమ్ అంటే ఒక టేబుల్ మీదనే అంతా ఒక రైస్ తెస్తారు పప్పు పెడతారు చికెన్ పెడతారు మటన్ పెడతారు ఇక లైన్గా రావాలా ఏసుకుంటా తీసుకొని వెళ్ళిపోవాలె మనం ముంగటి నుండి టే చేర్లు అంటే కూడా దూరం ఉంటాయి కానీ లైన్ లా ఉంటాయి బూ
మా దాంట్లో ఎక్కువ కూర్చొని నార్మల్ గా చైర్స్ పైన కూర్చొని పెడతారు కొంతమంది ఎవ్ ఎవరో ఒక్కరు అట్లా పెడతారు ఎప్పుడైనా వర్షాలు అట్లా వస్తేనే అట్లా పెడతారు
ఊ ఊహు థ్యాంక్ యూ మేడం చాలా బాగా మాట్లాడాడు మేడం మీరు ఈ రోజు థ్యాంక్ యూ మేడం